హలో బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్నా ఇంట్లో వాళ్ళు బాగున్నారా
అందరు బాగున్నారు మీ ఇంట్లో
అందరు బాగున్నారు ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగా ఉన్న
అవునా మూడు రోజులు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారు మీరు
సంక్రాంతిన
అవును
సంక్రాంతికి నార్మల్ సార్ పిండి వంటలు చాలా ఎక్కువ చేసి పెడతాం ముందే
ఉమ్
త్రీ డేస్ ఉంది అనగానే పిండి వంటలు చలిపిన్ చలిపిండి అంటారు అది చేస్తాము
ఉమ్
చె చాలా జాగరిలు అవ్ ఈ కర్జకాయలు అవన్నీ ముందు ఎవ టూ త్రీ డేస్ ఉంది అనగానే చేసుకుంటాము
ఉమ్
తర్వాత ఇంక నార్మల్గా ఆ రోజు పొంగలి ముగ్గులు పొద్దున్నె లేసిన నార్మల్ గా ఇంగ్ మనం చేస్తాం కదా పండుగలన్నీ ఎట్లనొ కాకపోతే సంక్రాంతి కొంచెం పెషలు
ఉ
తెల్లవారుజాముకల్ లే లేచి ముగ్గులు ఎయాలి కదా అదంతా కళ్ళాపి చేల్లి ముగ్గులు ముగ్గులు నేను నా సిస్టర్ ఇద్దరు కలిసి వేస్తాము, నా చెల్లెలు ముగ్గుఎస్తే నేను రంగులు ఏస్తాను, అదంతా కొంచెం బావుంటుంది ఆ రోజు నార్మల్ గ పిండి వంటలు చేసుకుంటం, అందరికి ఇస్తం బంధువులందరికి
ఉ
ఇంగ రిలీఫ్ కోసం అట్లా తోటకెళ్తాం మేం మధ్యానం టైము
ఔన్ లేండి.
తోట్లో ఊయ్యలలు ఎసుక్కొని ఊగి కొంసేపు
ఉ
అట్లె భోజనాలు తీసుకెళ్ళ్ తింటాం తోట్లొకి
అవ్, అక్కడే చేస్తారా భోజనాలు మీరు
కవ్ కంప్లీట్ చేసుకొని కొంసేపు నిద్రపోయి మళ్ళీస్ అక్కడే దేవస్థానం ఉంది మా తోట్లో, న నరసింహ సా మెని ఉంది.
ఉ
అక్కడ ఇంగ్ పూజాన్ని కంప్లీట్ చేసుకొని సాయంత్రం ఇంటికి వస్సాం. హు, మద్లి ఇగ అం తే త్రీ డేస్ కదా సంక్రా నెక్స్ డే కూడా భోగి ఫస్ట్ డే భోగి మంటలు ఎస్సాము. సెకండ్ డే ముగ్గులు అన్ని చేస్తాము. థర్ డే పశువులన్ని కడిగి బాగా డెకరేషన్ చేస్తారు నాన్న వాళ్ళు అందరూ హు వాటికి ఏమన్న చేసి పెట్ట పెట్టాలా రోజు స్వీట్ గాని ఏదైనా
హు
ఇంగ ఆ రోజు అందర్ పశువుల్ని పూజిస్తారు కంప్లీట్ అయ్ ఉందంతే
హు, మేము బాగా త్రీ డేస్ చేసుకుంటాం బాగా ఫస్ట్ రోజు భోయి భోగి మంటలు పొద్దున్నె లేసి భోగి రోజు భోగి మంటలు వేసుకొని ఆ బోగి మ ంటల్ మీదీ పిల్లలకి నీళ్ళు కాంచి పోస్తాం, ఇక్కడ
ఆ
బాగా భోగి మంటల అయిపోతున్నాయి, స్నాన హ్
హ్
స్నానాలు అయిపోతానే ఇంకా భోగి రోజు ఇక్కడి సైడ్ అయితే పొంగల్ చట్నీ చేసుకుంటారు.
హ్
రేగి పళ్ళు వేసుకొని ఆత ఆ తర్వాత
మీ ఇంట్లో చిన్న పిల్లలందరికీ పోస్తారా లేదంటే మీ వీ ధీ లో పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెడతారా. మీ ఇంట్లో పిల్లలకు మాత్రం ఇంట్లో చేస్ త్తరా
అవును ఇంట్లో పెద్దవారికి, పిల్లవారికి అందరికి. అ
కొన్ని ఊర్లలో వీధిలో వాళ్లు మొత్తం ఒకే చోట కూర్చొని చేసుకుంటరు భోగి పళ్ళు అన్ని.
అవునండి. మళ్ళీ ఆ తర్వాతము
ఫిర్సేస్
సంన్ సంక్రాంతి రోజు హాలిగలు ప్రొద్దున్నే లేసిది అప్పాలు చేసుకొని పెద్దవాళ్ళకి టెంకాయలు కొట్టుకొని ఆ తర్వాత గుళ్ళకి పోయి టెంకాయలు కొట్టు కొనేసి వచ్చి ఇంట్లో అన్నం, పప్పు, కొన్ని రైస్ ఐటమ్స్ చేసుకొని ఆ తర్వాత ఓలిగలు చేస్తారు.
ఆ
ఆ ఓలిగలు చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి, దే మన ఇంటి దగ్గరలో ఉన్న దేవుళ్ళకి లేదా చుట్టుపక్కల ఉండే దేవుళ్ళకి పోతాం.
హ్
ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఆ కోడిపందాలు ఇట్ సైడ్ బాగా కోడిపందాలు హ్ కోడిపందాలు జరుగు తయి అక్కడ సిట్టింగ్ చేస్తారు.
ఆ
బాగా ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేస్తాం.
కోడిపందాలు ఒక్కటేనా కుందేలు అవన్నీ ఏమో చేస్తారు కదా కుందేల్లు ప్లస్ ఎద్దులు బండి సం
ఎద్దుల సావు మరీ మరుసటి రోజు ఉంటది ఓన్లీ కొడిపందం మాటు కు హ్మ్ మిడ్ సైడ్ చేయరా కోడి పందాలు అలా
కోడి పందాలు చేస్తారు బట్ తక్కువ మా ఊర్లో తక్కువ వేరే ఊర్లకి వెళ్ళి చేస్
హ్మ్ మా ఊర్లోనే చేస్తారు ఎంజాయ్ చేస్తా ఉంటారు హ్మ్ బాగా ఫుల్ ఎంజాయ్ సంక్రాంతి హ్మ్ పిల్లలకి భోగి స్నానాలు అవి బాగా త్రీ డేస్ చేపిస్తారు భోగి స్నానం
హ్మ్ మా సైడ్ బోగిస్నానాలు అవన్నీ తక్కువ
భోగి స్నానాలకి భోగి పళ్ళు కొంచెం చిల్లరా కొంచెం పూలు చాక్లెట్స్ చెరుకు ముక్కలు
భోగిపల్ ఎందుకు పోసేది తెలుసా నీకు
ఐడియా లేదు మీకుందా
దిష్టి తీ దిష్టి పోతుంది అనేసి తీస్తారు
అదే ఐడియా కానీ దాని పూర్తి ఐడియా తెలుస్ ఏమైనా మీకు
తెలిదు గాని అద కొంచెం తెలుస అంతే దిష్టి తీ తీసే ప్ర సానే తెలుఅంతే హ్మ్
ఫుల్ ఎంజాయ్
సంక్రాంతి మీ అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇట్లనే జరుపుకుంటారా
హ్మ్ మా అమ్మ వాళ్ళు ఊరు అంతా బాగా చేసుకుంటారు అక్కడ ఆఫ్టేర్నూన్ కి గుళ్ళకి పోసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ అంతా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం మేము
అవునా
మీరు వెళ్ళారా
మేము వెళ్తాము ఎందుకంటే ఇక అత్తవారి ఇంట్లో ఉంటాం కాబట్టి కంపల్సరిగా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తాం
ఆ
వెల్లేసి అక్కడ చేయాల్సినేటివి చేసి వస్తాం అంతా అయిపోయిన తర్వాత నాన్ వెజ్ చేస్
చేస్తాం మేము కనుమ రోజు
కనుమరోజు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు
హు మేం చేస్తాం
పశువుల్ని పూజించింటారు కదా ఆ రోజు చేయ్యరు చాలా మంది
ఇక్కడ కోడి పందాలు ఆడతారు కాబట్టి మేము చేస్తాం
హు
మీరు చేసుకోరా అక్కడ
కొంతమంది చేస్తారు కొంతమంది నెక్స్ట్ డే చేస్తారా ఎందుకంటే ఆ రోజు పశువులను పూజించే పండుగ అట్లా చేస్తారు కదా అందుకని ఆ రోజు చేయ్యరు హు నెక్స్ట్ డే చేసు కుంటారు అందరు
ఆ ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం బాగా చేసుకుంటారు మరి రి మీరు కనుమ రోజు చేసుకున్న మరి మీ గత రోజు చేసుకుం టారా
డే చేసుకుం
అవున్లే
ఊమ్ పండుగకు మీ సిస్టర్ అందరు వస్ స్తారా
అందరూ వస్తారు బాగా ఎంజాయ్ చేస్తాం
ఉమ్
ఉమ్ మీరు
మేము ఊరికే వెళ్తాం కాబట్టి అందరు అ క్కడే ఉంటారు మేమే ఇక్కడ ఉంటం గా ఇద్దరే ఉం టం
అవున్లేండి
ఊరుకెళ్తేనే అందరు
బాబు బాగున్నాడా
ఆ బాగున్నాడు
ఊమ్ పడుకున్నాడా ఏం చేస్తున్నారు
పడుకున్నాడు ప్రస్తుతానికి పడుకోబెట్టిన ఇప్పుడు
హుమ్
సే ఎ పా పకి నిద్ర ఉండదులే స్కూల్ కెల్తే ఇంగా
అవును ఆఫ్టర్నూన్ అక్కడ వన్ అవర్ పండ బెడ్తారు
హు
ఊఉమ్
పడుకోబెడతార ఆడిపిస్తార ఆటలు ఏమన్నా హు
ఉమ్ చిన్న పిల్లలు కదా
హమ్ ఆవునలే
హమ్
కొంచెం ఆడుకుంటారు కొంచసేపు పడుకుంటారు కొంతసేపు చదివిస్తారు స్కూల్ లో టీచర్స్ అంతా బాగా మాట్లాడతారా
ఆ పర్లేదు బా మాట్లాడతారు బాగా రిసీవ్ చేస్తారు పిల్లల్ని బాగా
హమ్
బాగా రిసీవ్ కూడా చేసుకుంటారు పిల్లల్ని
పిల్లలకి మెయిన్ ఆక్టివిటీస్ ఉండాల అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవ్వడానికి
అవునవును హమ్
స్కూల్ డైని ఇవన్నీ ఫంక్షన్స్ అప్పుడే అయిపోయినాయా
లేదు లేదు ఇప్పుడు ఉంది ఇప్పుడు ఈ మంత తు టవల్ ఆహ ట్వల్త్ కాదు ఫిఫ్టీన్త్
ఆ
ఆహ యాన్యువల్ డే ఉంది
మార్నింగ్ స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్
ఆఫ్టర్నూన్ స్కూల్సా వాళ్ళకి థర్టీన్త్ నుంచి అన్నారు చిన్న పిల్లలు ఈ మంత్
హమ్
అ
మధ్యానము వన్న వన్ కి టూ కంతా వచ్చేస్తారా
ఆ వన్ టెర్రీ అంటే వన్కాంత
ఉ
ఆ